హలో
న
చెప్పండి
ఇక్కడే ఉన్నారా
ఆ బాగున్నాం మీరు
బాగున్నాన్ ఖాళీగానే ఉన్నారా
ఆ ఖాళీగానే ఉన్నాం అందరం
మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామా
ఏం టాపిక్ అండి
నార్మల్గా మూవీస్ గానీ ఏదైనా స్పోర్ట్స్ గానీ ఏమన్న గేమ్స్ గురించి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందండి
సారీ
ఎక్కువ లైక్ మూవీస్ గురించా లేదంట ఏదన్న స్పోర్ట్స్ గురించా
మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి
ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందామా
ఫెస్టివల్స్ గురించి ఆ మాట్లాడుకుందాం అండి
నార్మల్గా ఎట్లాంటి టైప్స్ ఫెస్టివల్స్ ఇష్టం
ఊ మీ అంటే
బుడు గుడు అనుకోండి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి దసరా బతుకమ్మ
మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదో అది చెప్పండి దాని చి
నాకు వినాయక చవితి అన్న దసరా బతుకమ్మ ఇష్టం
ఉ చెప్పండి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటరు
ఎప్పుడు వినాయకాచవితి అనుకోండి మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్పి అయ్యి ఇల్లు అంతా క్లీన్ గా నీట్ గా క్లీన్ చేసుకోని దీపం పెట్టుకోని మనం వినాయకుడిని పెట్టుకోవాలి అనుకుంటే ముందు డే నే లైక్ వినాయకుడిని విగ్రహం కొను కొనిస్తే మేమందరం
ఉ
దాన్ని లైక్ స్వీట్ ఐటమ్స్ దేవుని దగ్గర పెట్నీకి నార్మల్గా స్వీట్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి దేవునికి పెట్టి పూజ కంప్లైంట్ చేసుకుంటాం
మీ బజార్ మొత్తం వెళ్తారా లేపోతే మీ ఇంట్లో మటుకేనా
ఇంట్లో మటుకే ఇంట్లోనే పెట్టుకుంటాం తర్వాత ఇంట్లో పెట్టుకోడు అయి పోయినంక్ హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ ఇంట్లోనే అంటే లైక్ ఇంట్లో మేము సపరేట్ పెట్టుకుంటాం ప్లస్ మా కాలనీ వాళ్ళు అటు గల్లిలో అందరు సపరేట్ పెట్టుకుంటాం అంటే అందరం కలిసి మళ్ళీ అవి ఫస్ట్ మేము ఇంట్లో అయిపోయినంక అంత తర్వాతి కాలనీ వరకి వెళ్తాం
హ్
అక్కడ ఐగారు వస్తారు లడ్డు పట్టుకొస్తారు సెవెన్ ఫైవ్ కేజీస్గా ఇగ ఇష్టం ఎవరు కొనుక్కోని వస్తారో వాళ్ళు మోక్కుకున్న వాళ్ళు పట్టుకొని వస్తారు
ఉ
వచ్చి అయగారు పూజ చేసి అందరం గుర్ ర్చొని అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క స్వీట్ ఐటెమ్ పట్ చేసుకొని వస్తారు దేవుని కోసం పూజ మొత్తం కంప్లీట్ అ అ అందరు మళ్ళీ అందరు షేర్ చేసుకొని పంచుకొని అందరు కూర్చొని ఎగురుకుంటూ ఎంజాయ్ చేస్తాం. అట్లా నైన్ డేస్ చేసి లాస్ట్